హలో
అలో
ఆ హాయండి
ఆయ్
ఏం జేస్తున్నారు
ఏం లేదు కాలీగనే ఉన్నా పడుకోని
తిన్నారా
హా తిన్నా అప్పుడే మీరేం జేస్తున్నారు
నేనేమ్ చెయట్లేదండి ఖాళీగానే ఉన్నా నేన్ గుడా
అవునా
ఆ ఏం కర్రీ అండి
మదా పెసర పప్పు
పెసర పప్ప
ఆ మీది
మాది వంకాయండి
వంకాయనా
ఊ
గుత్తి వంకాయన మామొల్గా కర్రీ ఏసింది
మామొలుగా కర్రీ జేసేదండి
మీరే ఏస్తర
నేన్ చెయ్యండి మా మమ్మీ జేస్తది లేకుంటే మా వైఫ్ జేస్తది
అవునా మీదోండ్లి తినుడేనపని
అవునండి నాకు కండ రాదు సరిగా
ఆహా
నేనెక్కువ ఎప్పుడు జేయలేదు
ఆ
ఇనబడట్లేదండి మీ వాయిసు
ఆ
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ
మీరు చేస్తారా వంట వంటలు చేస్త వంటలు చేస్తారా అండి
చేస్తా అప్పుడప్పుడు
ఆ అండి
అప్పుడప్పుడు చేస్తా
అవునా ఏమేమి కర్రీస్ అన్నీ వస్తాయండి
ఏమేమంటే అన్ని చేస్తా
అన్నీ అంటే ఎక్కువగా బాగా చేసేది ఏది అండి
ఎక్కువ కూరగాయలే వండుతాం మా ఇంట్లో నాన్ వెజ్ కొంచెం తక్కువ అప్పుడప్పుడు
అవునా అండి
ఊ
అదే మంచిది అండి
టి కూరగాయాలు తినడమ నాన్ వెజ్ తినడమా
కూరగాయలు తినడం మే మంచిది
ఆహా
నాన్ వెజ్ తింటే మళ్ళా ఎవరికి యసీర కొంచెం ఉంటది ఆది
అందరికి రాదు కదా
అందరికి రాదు గాని మరీ ఎక్కువ తింటే వస్తది కదా అండి
అవును గాని
ఆ
అవును అంటున్నా
ఈ యూరిక్ యాసిడ్ కొంచెం డేంజర్ ఏ అండి
ఆహా
హు
మీకు వచ్చింద ఏంది అట్లా చెప్తున్నారు
ఆ అవునండి వచ్చింది నాకు
అవునా
ఉ
ఆహా
అది బాగా డేంజర్ లే పెయిన్స్ వత్తయ్
వాలుద్దాం
అవును మ్యారేజ్ కాకముందు తినేటోన్ని
అవునా వీక్ మొత్తం తినేవాళ్ళ వీక్ కి ఒక త్రీ ఫోర్ టైమ్స్ తినేవాళ్ళ
అవును త్రీ ఫోర్ టైమ్స్ నేను తినేటోన్ని ఇంటికాడ కాకుండా బయట తినాటోన్నీ అండి
ఆహా
అట్లయి
ఆ ఇప్పుడు ఎపెక్ట్ పడ్డదా
ఇప్పుడు ఎపెక్ట్ పడ్డది ఇగా ఎక్కువ తింటలేను ఇప్పుడు ఇగా అన్ని
అన్ని మానేసిండ్ర
మానేసినట్టేగాని మానేయాలే అన్నట్టు కొంచెం తిని తిననట్టు అండి
ఆహా
అ
తినాలి కాని లీవుపేట్లోనే తినాలి ఏది తిన్నా ఆ
నాకు తెలువాక నేను తిన్నప్పుడు
ఆ తెలవకా అని కాదు కాగాని కానీ అంటే కొందరు వేరే అంటే వేరే వాళ్ళు కూడా చాలా మంది తింటారు అట్లాగాని కొందరికి పడదు ఎక్కవ అయి అంతే
అవును అందుకే ఇగ ఏం ఏం చేద్దామండి ఇప్పుడు ఇగ లైట్గా తింటున్న ఏది తిన్నా కూడా
ఆహా
ఉమ్ మీరు బుక్స్ గీక్స్ చదువుతారా అండి
ఆ చదువుతా అండి బుక్స్
అంటే గీ సండే వస్తది కదా
ఆ సండే బుక్స్ చదవడం నాకు చాలా ఇష్టం అంతకు ముందు నా మ్యారేజ్ ముందు ఏ అసలు వదిలి పెట్టే దాన్ని కాదు కాని ఇప్పుడు కొంచెం తగ్గిందండి
అవునా
ఆ
అందులో కథలు బాగుంటాయి కదా అండి
అవును సండే సండే అసలు ఆ బుక్ ఇక సండే వస్తుందంటే ఆ కథ కోసమే వెయిట్ చేసేవాళ్ళము మా ఇంట్లో అయితే మా అక్క చెల్ అంటే సిస్టర్స్ మేము ఆ బుక్ కోసమే కొ అలవాటే నాకు ఫస్ట్ నాకు కావాలంటే నాకు నేను చదువుతా అంటే నేను చదువుతా ఇదే ఉండేది మాకు స
అవునా మరి అసోంటి టప్పుడు సండే ఇంకో ఒక పేపర్ అడిషనల్ గా తీసుకుంటే అయిపోవు గా అందులో ఏదో
అరే ఎన్ని తీసుకున్నా ఇప్పుడు ఎంత ఎంత సరిపోతయి అందరికి
ఎంతమంది ఏంది సిస్టర్స్ అండి
మేము ఫైవ్ మెంబర్స్
ఫై మెంబర్స్ ఆ అది బుక్ బుక్ కు రెండు ఎక్స్ట్రా అంటే ఒక పదో ఇరవై ఇస్తే ఆయన ఇచ్చేటోడు కద
అట్లా అట్లా ఎట్ల ఎట్లే ఇస్తారు ఇస్తారా అట్లా
ఏమో ఇస్తారు కావచ్చు మేబి
చదివిన తర్వాత మళ్ళ ఖాళీగానే ఉంటది కాకపోతే ఇక ఫస్ట్ నేను చదవాలంటే నేను చదవాలని అంతే ఇప్పుడు చదివిన తర్వాత మళ్ళీ డే పోతాం అది ఖాలీగానే ఉంటది వేస్ట్ పడిగానే ఉంటది ఇగ
అవును
అ కాపోతే ఈ ఫస్ట్ ఇగ ఫస్ట్ చదవాలి అవ్వాలంటే నేను ఫస్ట్ చదవాలి అవ్వాలని అంతే ఇక
అవున అండి
ఆ
కానీ మస్తు ఉంటాయి కదా ఈ ఆడుడు పద వినోదం ఏదో అవన్నీ
ఆ పద వినోదం ఉంటది సుడుకో ఉంటది అవి మంచిగా అనిపిస్తాయి
ఇంకా సాక్షి పేపర్లు ఏదేదో కొత్త కొత్త బుక్స్ లో అలా వచ్చేటివండి అది
మేము అంటే సాక్షి మేము తక్ క్కువ అంటే ఈనాడే ఎక్కువ మా ఈనాడే వేపిచ్చుకునే వాళ్ళం మేము
అవునా ఈనాడే మంచి పేపర్ అసలు
ఆ అయిన ఆడ బాగుండేది
అదేదో ఈ ఈ బొమ్మల మధ్య తేడాలని కింద ఒక డబ్బా పైన ఒక డబ్బా ఎ
ఆ అది ఇన్డులో కూడా ఉంటది అది చిన్న పిల్ల దాంట్లో అది బాల వినోదాలు అని అందులో ఉంటాయి ఒక చిన మోరల్ స్టోరీ ఉంటది నీతికథ ఆ ఇలాంటివి తేడాలు మళ్ళీ అంటే ఇప్పుడు ఇక చిన్న చిన్న బొమ్మ నేర్చుకోవడం అలాంటివన్నీ ఉంటాయి ఇంక అందులో సాక్షిలు కూడ ఉంటాయి సాక్షులో ఎక్కువ మళ్ళీ సాక్షులో ఎట్లా అంటే ఎందో ఈనాడులో ఒకటే కథ ఉంటది అది సాక్షి లో అయితే క్రైమ్ స్టోరీ అని వేరే వస్తుంది థ్రిల్లర్ హార్రర్ స్టోరిలు ఎక్కువ ఉంటాయి చూడండి అది ఉంటది ఇలాంటి స్టోరీ ఒకటి ఉంటది అది కూడ చదివాను కానీ ఇక తక్కువ అది కానీ నేను వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లో వేపించేవాళ్ళు సాక్షి మళ్ళీ ఇ తెలంగాణది ఉంటది కదా ఆ ఆ నమ తెలంగాణ వైపిచ్చి పోవళ్ళ అప్పుడు
అవునా
అందులో కూడ స్టోరీస్ మంచిగా ఉండేవి
కానీ ఇప్పుడు ఏమి రావట్లే అంటే పేపర్ పేపర్ సపరేట్ ఇంతకు ముందు డిస్టిక్ పేపర్ ఒకటి ఒక వసుంధర పేపర్ సాక్షి ఫ్యామిలీ పేపర్ అయన్ని
అవునవును అట్లా వచెటివి గాని ఇప్పుడు అంతా ఒకటే పేపర్లు ఇగ ఈ కరోనా టైం నుంచే అట్ల తగ్గిపోయింది
అవునా
ఆ కరోనాకు ముందు అట్టనే వచ్చేది కదా సే డిస్తిక్ట్ పేపర్ వేరే వచ్చేది అవి ఒక ఫైవ్ సిక్స్ పేపర్స్ అట్లా ఉండేటివి మళ్ళీ ఈ మెయిన్ పేపర్ అని వేరే వచ్చేది ఈ వసంధర మళ్ళీ కొన్ని సపరేట్ వచ్చేది ఇప్పుడేమో అన్ని కలిపి ఒకటే దాంట్లో ఆ ఒకటే దాంట్లో
సైజు కూడా కొంచెం తగ్గించింది అండి నిజమేన
ఆ
సైజు కూడా తగ్గించిన కదా ఇంతకు ముందు బాగా బరువు ఉండేదట ఇప్పుడు ఒక టెన్ పేపర్స్ లో
అవును అవును అయినా ఈ మధ్య ఇప్పుడు కొంచెం పేపర్స్ తగ్గపోయిడు కదా అంతకుముంద అంటే బాగా చదివేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు వచ్చి అంత ఫోన్ తెలిసిపోతుంది కదా మొబైల్స్ లోనే
అవును లైవ్ అప్డేట్ వస్తుంది కాద అండి
లైవ్ అప్డేట్స్ వస్తాయి మళ్ళీ ఈ పేపర్ అని చె ప్పి మొబైల్ల్లోనే వస్తుంది కదా
ఆవు అవును ఇప్పుడు ఎక్కువ మంది మొబైల్స్ కూడ చూస్తనండి
హు
ఇగా అందరు మొబైల్ లోకి అలవాటు అయింది
కానీ అట్లా పేపర్ చదువుతేనే అదే ఉంటది ఈ మొబైల్ ఎట్లా యూజ అయది మళ్ళీ ఇ చేసేది
అవును మొబైల్ మొబైల్ పేపర్ పేపర్ అయితది
ఉం అదే
కానీ పేపర్స్లో బాగా మంచిగా మార్నింగ్ చదితే మంచిదట
ఉ అవును మా డాడీ కూడా పొద్దున్న ఫస్ట్ లేసిడుతొటే ఆ పేపర్ ఎప్పుడుత ఒక వే ఎప్పుడైనా లేట్ అయితే ఇగ దానికోసమే ఎదురు చూస్తా ఉంటారు ఎప్పుడుొస్తందాని ఊ ఇక చాయ్ తాకుంటా చదువుతారు ఊ
మ్యాక్సిమం ఏ టైం వరకు వస్తుదండి పేపర్
సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు వచ్చేస్తది
అవునా
ఉమ్ అంటే ఓ అబ్బాయిగా ఇగ ఎటు ఎక్కడెక్కడ వేస్ చోడాన్ని వేసుకుంటా వస్తాడు ఒక అబ్బాయి
అవునవును డీలరు ఏదో ఉంటది కదా
ఊ
మంచిదే అండి
మీరు చదువుతరా న్యూస్ పేపర్స్
నేను ఎప్పుడు ఒకసారి చదువుతాండి
ఊహు
ఆ ఎక్కువ మా దగ్గర ఏప్పించుకోరు ఎంటైనా మంగళల్ షాప్ ఊ మంగళ షాప్ కానీ మా మామయ్య వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కానీ అట్లా జరుగుతండి కొంచం
అవునా
ఊ
ఉ
మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కొంచెం
మటట్ అవుతారా నేను అంతకు ముందు బాగా చదివేదాన్ని అన్ని న్యూస్లు కవర్సేదాన్ని కాని ఇప్పుడు అంత ఏం లేదండి ఇక
అవునా ఇప్పుడు న్యూస్లన్ని అట్లా అవుడుతోని ఇట్లా వేటు మెసేజ్లలా అందులో ఇందులో గ్రూప్లల్లా అన్నీ లవ్ లవ్ అప్పుడ ఇట్ల కస్తున్నాయి కండి
అవునవును వచ్చేస్తున్నాయ్
ఇక అరే ఇయల పేపర్ కయితే ఇయాటి మ్యాటర్ రేపు రావాలది
ఆ రేపటి వరక కానీ అప్పుడు అంతకుముందు అట్లా తెలిసేది కాదు ఏం జరిగినా కూడా ఆ పేపర్ ల న్యూస్ చూస్తేనే అవునా ఇట్లా జరిగిందా అని తెలిసి తెది ఇప్పుడు క్షణాల తెలిసిపోతుంది ఇట్లా అవ్వడమే ఆలస్యం ఇటు తెలిసిపోతుంది
అవును ఇప్పుడు మొత్తం ఫోన్ లో చేయబట్టి ఈ వాట్సాప్ గ్రూప్లు చేయబట్టి అన్ని వస్తున్నాయండి ఎప్పుడు చదవడు మంచి హ్యాబిటే
ఊ
మంచిగా మైండ్ రిలీఫ్ ఉంటది అప్పుడు మంచిగా మంచిగా అనిపిస్తది
ఏంటి
ఆ ఆ
ఎంటిది అంటున్నా
మంచిగా మైండ్ రిలీఫ్ ఉంటది కదా మార్నింగ్ మార్నింగ్
అవునవును
ఇక అప్పుడు పేపర్ చదివితే మంచిగా అనిపిస్తది కదండి
అవునండి
ఏం డిస్టర్బెన్స్ ఉండదున్నట్టు
మ్మ్ డిస్టర్బెన్స్ ఉండదు ఇక సండే వచ్చిందంటే ఇక బుక్ ఒకస ఇక నేను మా ఆఫీస్కి పోతే ఇక సండే ఆఫీస్ ఉండేది గాదు కదా నెక్స్ట్ డే నుంచి ఇక ఫస్ట్ బుకు బుక్స్ అన్ని బట్ తీసుకొని పెట్టుకునేదాన్ని ఇక నాకు ఏం వర్క్ లేనప్పుడు ఇగా స్టోరీస్ తే చదువుకుంటా ఉండేదాన్ని ఒక ఇగా టూ త్రీ పేపర్స్ వేయించేవాళ్ళు అప్పుడప్పుడు ఆ అవే ఇగా టూ త్రీ బుక్స్ అంటే ఇ అన్ని స్టోరీస్ గా ఏం వర్క్ లేనప్పుడు ఒక స్టోరీ మళ్ళీ అట్లా అట్లా ఒక టూ త్రీ డేస్ ఇగ అదే అయ్యేది నాకు
అవునా సరే అండి మరి
ఆ సరే సరే అండి
ఓకే మరి బాయ్